హలో
హలో ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నమ్మా మీరు బాగున్నారు కదా
ఆ
అయిందా అండి భోజనం మధ్యాహ్నం
ఆ మధ్యాహ్నం భోజనం అయ్యింది ఆ నిన్న చాలా మాట్లాడేసరికి బాగా హెడఎక్ వచ్చింది నాకు నాకు కాల్స్ ఎవరితోటి తక్కువ కదా మాట్లాడేది హలో అదే బాగా ఆ బాగా హెడేక్ వచ్చేసింది ఇంకా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది
మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది
హలో లేదండి వినపి స్తుందా అది బాగా హెడ్డేక్ అయిపోయి ల్ వల్ల ఇంకా మార్నింగ్ నుంచి అస ఫోన్ కూడా టచ్ చేయలేదు మా సిస్టర్ వాళ్ళు వచ్చిర్రు ఇందాక ఆ వాళ్ళకి ఇంకా లంచ్ పెట్టేసి ఇ కాసేసి ఓ ఇంకా ఆ ఏసీ యేసుకోని ఆ రూమ్ లోనే కు కూర్చొనిన్నాం ఇంకా బయటికి గూడా రాలా ఇంక ఇప్పుడే వచ్చినాం బయటికి పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకుపోమని గోలా
ఇప్పుడు ఇంత ఎండలల్ల
ఈ ఎండలకు ఏం చేస్తాం పిల్ల దయ్యాలు ఇనరుగా చెప్తే
చా సా విన పడుతుందండి హలో హలో హలో హలో ఎప్పుడు అనిపిస్తుందిండి ఏంటో సడన్గా మ్యూట్ అయిపోతుంది
అదేం లేదు నా దాంట్లో మ్యూట్ ఆప్షన్ లేదు
అహా అదే ఇందులో ఎవరి దాంట్లో ఉండగా అదే సడన్గా మ్యూట్ అయిపోతుంది మరి ఈ వా దాన్ని అంటున్నాం మ్యూట్ అయిపోతుంది హలో దీనికి ఏమైంది ఇవా ళ హలో
హలో
ఎమఐ